ఆ చెప్పండి ఆ విన్పిస్తుందండి
ఎలా ఉన్నారండి బావున్నారా
బావున్నానండి
బావున్నాను ఏంటండి విష్ విశేషాలు ఏమైన్నా ఉన్నాయా ప్లాన్సీమంత్ లో ఎక్కడికైనా ఎళ్ళాలా ట్రిప్ కి టూర్ కి
ఈ మంత్ లో అయితే ఏం లేవండి నెక్స్ట్ మంత్ లోనే అండి
అవునా ఇంక ఈ మంత్ అయిపోతదండీ ఇంక ఈరోజ్తో లాస్ట్ అండి ఇంకా
అందుకే అండి ఈ మంత్ లో లేవు అన్న
అవునా
అవునండి నెక్స్ట్ మంత్ లో ఇంటికి వెళ్ళాలండి. ట్రిప్స్ అంటూ ఏం లేవు బట్ ఇంటికి వెళ్ళాలి అంతే
అవునా
హ్మ్
ఇంకేంటండి మీరు సినిమాలు చూస్తారా అండి
నేను మూవీస్ తక్కువ అండి
హార్రర్ మూవీస్ చూస్తారా మరి
హర్రర్ మూవీస్ కూడా చూడాలనిపిస్తే చూస్తాను
హ్మ్
నైట్ టైమ్స్ అసల్ చూడ్ను భయం ఐవుతుంది
అవునులేండి
ఆ నేను నా ఫ్రెండ్స్ కలిసి యానవెల్ల మూవీ చూసాము
అవునండి
చాలా అంటే చాలా బాగుంది అంత హార్రర్ లేదనే అన్పించింది కానీ ప్చ్ సడన్ గా వస్తే ఒక త్రీ ఫోర్ సీన్స్ లో భయం అనిపించింది ఇంకా తర్వాత అంన్ తేం లెద్లే అని అనిపించింది ఇంకా
అవునా హార్రర్ మూవీస్ అయితే చూస్తారు మీరు
ఆ చూస్తానండి ఇంక తెలుగు మూవీస్ లో త్రిపుర మూవీ ఉంది చూసారా
త్రిపుర మూవీ ఆ మ్మ్ కలర్స్ స్వాతిది కదండి
అవ్నా అవునండి చాలా బాగుంటుందండి ఆ మూవీ కూడా
టుడ్లేదండి ఆ మూవీ
నేను అది ఏంటో అండి ఇంట్లో ఉన్నప్పుడు మూవీ వేస్తారు ఆ పీజీలో ఉన్నప్పుడు కూడా మూవీ చూడాలి అని అనిపిస్తే అంత ఇంట్రెస్ట్ రాదు కరెంట్ అన్నా పోద్ది లేదు ఇంట్లో ఉన్నప్పుడు అయితే మూవి లాస్ట్ ఎండింగ్ వరక్ కు ఆ ఫస్ట్ లో ఓకే త్రిపుర మూవీ వేసారు కదా చూడాలి అని అనుకుంటే ఎండింగ్ వరకు కానీ మిడిల్ లోనే కరెంటు పోవడం కానీ లేదు అంటే నేను వేరే పనులో ఉండి మర్చిపోవడం కానీ మూవీ అంతా అయిపోయిన తర్వాత్ వేరే మూవీ స్టార్ట్ అవుతుంది కదా అయ్యో షట్ లాస్ట్ పార్ట్ చూడ్లేదే అని అనిపిస్తా ఇంకా
అవునవును
అవునండి అట్లా అనిపిస్తదండి నాకైతే
అవునండి
ఇంకేంటండి
చెప్పాలి చెప్పాలండి
మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేసారా అండి
హుమ్మ్ నేను తక్కువ చూస్తా హరర్ మూవీ ఎందుకంటే, నాకు భయమేస్తా అనమాట. రీసెంట్ గా ఏదో ఒక మూవీ చూశాను. అది హర్రర్ మూవీ కాని నాకు అక్కడ హర్రర్ ఏం అంత ఆన్ తప్పించలేరు కానీ ఇం మూవి క్లైమాక్స్ ఎంటో అర్ మొత్తమాపదమాకు
అర్థం అవ్వలేదా
అర్థం అవ్వలేదు నాకు
అవునా మీరు ఈషా మూవీ ఒకసారి చూడండి
ఈషా మూవీ నా అది కూడా చూడలేదండి నేను ఒకసారి చూస్తాన అయితే
ఆ చూడండి. అంత హార్రర్ ఏం ఉండదు. బట్ లాస్ట్ ఎండింగ్ కి వచ్చేసరికి ఒకవేళ మీరు భయపడినా కూడా, దీనిక నేను భయపడిండేది అని అనిపిస్తుంది.
అవునా ఎక్కడనండి ఈశామ
ఆ ఆమ్ త్రీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు మూవీలో హీరో అన్ హీరోయిన్ అండి ఆమె నా ఆ తమిళం ఏదో సంతింగ్ ఉంటదండీ నానా నే ను నా బాయ్ ఫ్రెండ్ మూవీ చూసారా
ఆ చూసం చూస్
దాంట్లో హీరోయిన్ అండి
అవునా
ఆ అవునండి
అయితే ఒకసారి చూడాలి సజెస్ట్ చేయండి ఇంగా మూవీస్ ఉన్నాయా ఏమైనా నేను చూస్తాను. ఈ రోజు ఎల్లాగో సండే కదా ఖాళీగానే ఉంటాను.
సిరి చూసారా మీరు సిరి
ఆహా లేదు
షన్ను అండ్ సిరి ఉంటది కదా అంటే నేను క్యారెక్టర్ పేరు చెప్తున్న ఆమ సిరీ షన్నూ అండ్ షణ్ముఖ్ అండ్ తర్వాత ఆ దీప్తి సునయన ఇద్దరు కపుల్స్ ఉంటారు అండ్ సిరిను ఇంకొక శ్రీ ఎవరో ఉంటరండి
మీరు చూసారు కదండీ
చూశాను సిరీ పేరు ఆమెది రియల్ పేరు కూడా సో మీర మీకేమైనా ఐడియా ఉందేమో అని చెప్తున్నా అండి
అవును మాక్లేదండి నేన్ అంత చూ చూడన్ కదా అందుకే తెలీదు నాకు
శ్రీహాను
ఆ వాళ్ళతి విన్నా విన్నా
ఆ ఆ తను సిరి ఉంది కదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆ తను తన్ నూ అండ్ మ్మ్ ఇంకొకా హీరోయిన్ చెప్పాను కదా నేను నా నాన్న నా బాయ్ ఫె ఫ్రెండ్ అని చెప్పి ఆ మూవీలో హీరోయిన్ స్ సిరీ అనేది మెయిన్ లీడ్స్ అన్నమాట వాళ్ళిద్దరు
మ్మ్ హ్మ్
ఆ ఆ మూవీలో తను ప్రెగ్నెంట్ లాగా యాక్ట్ చేస్తదన్నమాట
అవునండి
మ్మ్ చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి
చూస్తానండి మీరు ఇవాళ సండే కదా ఇంకివాళ సండే కదా చూస్తూ ఉంటానన్నమాట
అవునండి నేను కూడా ఒకసారి చూడాలండి ఇష్ తా మూవీ చాలా చాలా డేస్ అయింది చూసి అప్పుడెప్పుడో ఫ్యామిలీత్ తో కలిసి చూశాను ఆ తనా ఫ్రెండ్ బయట్ తీకెళ్ళిందని చెప్ప కదా తను ఒకవేళ వస్తే ఇద్దరు కలిసి ల్యాప్టాప్ లో చూద్దామని అనుకుంటున్నాం
అవునండీ
మ్మ్ మూవీ అయితే బాగుందండి అంతగా అనిపిచ్చదు బట్ అయినా కూడా కంటెంట్ అనేది నెక్స్ట్ ఏమ్ జరుగుతది నెక్స్ట్ ఏం జరుగుతది అని ఉంటది అనమాట కానీ లాస్ట్ చికి ఇదా అని అనిపిస్తుంది
అవునండి కొన్ని మూవీస్ అంతేనండి, ఏం జరుగుతుంది ఏం అంటే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. కొన్ని మూవీస్ ఎలా ఉంటాయ అంటే ఏం నార్మల్ గా ఉంటది కదా అన్నట్టు అనిపిస్తుది గాని లాస్ట్ ట్విస్ట్ పెట్టేస్తాడు అనమాట ఆ ట్విస్ట్ తోనే కొన్ని మూవీ చాలా మూవీస్ హి ట్ అయినాయ్
అవునవునండి
మ్
ఇంకోటి ఏంటంటే బ్యాగ్గ్రౌండ్ నయ్స్ ఉంటది కదా పిల్ల చూసినప్ అప్పుడైతే నిజంగా ఎలా ఉందంటే హార్ట్ పేషెంట్లు ఉంటే పడిపోతారు ఇంకా ఆడే అన్నట్టు అయిపోయింది.
వామ్మో
అండి ఎంత గట్టిగా రిలేటివ్స్ అందరు బాబ వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరు ఉన్నారు ఆ
ఆ
కానీ నార్మల్గా అరుంధతి మూవీలో సుకరోవ బచ్చా అని అంటారు కదా అలా అలాంటి బీజమ్స్ వచ్చినప్పుడల్లా న్నన్ని నన్ను నవ్వించడానికి సూకరు బచ్చా సూకరు అని అంటున్నాడు, నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది అట్ టైం నాకు భయం వేసింది.
అవునా
అవునండి చాలా అంటే చాలా కామెడీ గా అయింది ప్లస్ మెమొరబుల్ గా కూడా ఉంది నాకు చాలా మెమొరబుల్ అని అంటే బా హుబలి మూవీ తర్వాత నెక్స్ ట్ మూవీ వెళ్ళిండేది అని అంటే ఈషా మూవీ కే
బాహుబలి తర్వాత ఈషా మూవీకి వెళ్ళారిం తింగే ఏ మూవీస్ థియటర్ లో జూల్
చిన్నప్పుడు అయితే ఇం కా అమ్మ ఫేవరెట్ మూవీ గోరింటాకు అండ్ దాంట్లో వచ్చేసి అమ్మ ఆ అన్నా అండ్ చెల్లి బాండింగ్ ఉంటది కదా అమ్మ కూడా ఆ అన్న ఉన్నాడు సో అమ్మ అమ్మకి అన్న అంటే చాలా ఇష్టం అనమాట, సో ఆ బాండింగ్ ఎలా ఉంటది అని చూడ్డానికి ఆ పెళ్ళైన కొత్తలో డాడీ పిలుచుకొని వెళ్ళారనమా ట సో నే నేను అప్పుడు చిన్న చిన్న పాపని అక్క నాకు ఒక త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ అలా ఉంటాయ్ ఆ టైం లో పిలుచుకొని వెళ్ళాడు అనమాట నైట్ షో కెళ్ళాడు మేమ అందరు నైట్ షో కె వెళ్ళాము తర్వాత ఆ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ బాహుబలి వన్ క వెళ్ళాం అనమాట అది అక్క వాళ్ళు కొత్తగా పెళ్ళి అయిన తర్వాత అక్క బావ కొత్తగా పెళ్ళ అయిన తర్వాత వెళ్ళాము ఇంకా ఈశా మూవీ ఇంకా తమ్ముడు వాళ్ళు ఇంకా ఫోర్స్ చేస్తుంటే రా పోదాం పోదాం అని ఎల్లాను తర్వాత త ఇంకొక మూవీకి వెళ్ళానండి నేను నా తమ్ముడు స్టడీస్ చదువుకొని రీసెంట్ గా వచ్చాడు ఇంటికి అని చెప్పాను కదా తను ఏదో మూవి కెల్లానండి అది ఆర్ ఎక్స్ హండ్రెడ్ లో హీరోయిన్ ఉన్
హీరోయినా అవునులెండి
హీరోయిన్ కాదు హీరో ఆ తను విలన్ గా చేశాడు అందులో
ఆహా నాని ఆ అండి హీరో దాంట్లో
ఆ నాని కాదండి నాని కాదు ఆ ఏ ఆర్ ఎ ఎక్స్ హండ్రెడ్ లో హీరో అనమాట విలన్ ఈ మూవీ లో ఏదంటే అదేదో వైలెన్స్ మూవీ అనమాట
అవునులే
ఆ అబ్బాయిలకయితె బాగా సెట్ అయతదిది ఆ మూవి
ఆహా అబ్బాయిల్లో కూడా కొంతమంది వైలెన్స్ చూసారు కొంతమంది ఇష్టపడరు కదండి
అంటే దాంట్లో బైక్స్ గురించి కానీ ఆ మొత్తం చైన్ స్నాపింగ్ కానీ బైక్ క్స్ ఆర్ ఎక్ అది ఎన్ ఎస్ టూ హండ్రెడ్ బైక్స్ అవి డిఫరెంట్డిఫరెం బైక్స్ ఉంటయి కదా ఆ బైక్స్ కానీ ఇలాంటి డిఫెట్ డిఫరెంట్ టాపిక్స్ననేది వాళ్ళకి ఇంట్రెస్టిన్గా అనిపిస్తుంది తే అనమాట
అవునులేండి
ఆ ఆ మూవి ఆ మూవి కెల్నాను నా నాకే ఇంట్రెస్టింగా అనిపించ్ వచ్చింది ఇకా బాయ్స్ కయితే ఇంక చాలా బాగా నచ్చుతుదేమో అనిపించింది
అవునులేండి
హ్మ్మ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ మూవీ నేను నేనంటే ఫోర్ మూవీస్ చూసానండి థియేట్ టర్లు అంది
అవునా
అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ తో అమ్మ నాన్నతో ఒక మూవీ అక్కాబావాతో ఒక మూవీ తమ్ముళ్లతో ఒక మూవీ ఆ అన్న అన్న అండ్ అక్కాబావతో ఒక మూవీ అలా అనమాట
అవునండి మొత్తం మీరు ఫ్యామిలీస్ తోనే వెళ్ళినట్టున్నారు అయితే మూవీస్ అన్నింటికి
అవునండి అది కూడా ఫోర్స్ చేశారండి నువ్వు ఎక్కడికి కి రావు రా ఎల్దం ఎల్దం అనేసి ఇంకా ఆ ఇంకొకటి ఏందంటే అ క్క రాలేదండి ఈషా మూవీకి ఎందుకంటే హర్రర్ మూవీ కదా తను భయపడుతది అన్మాట ముందుగా నే భయమేస్ తుందని ఇంకా నేను ఒక్కటే దొరికినాను నన్నే బై చేస్సన్నారు అన్నట్టు నన్ను అందరూ పిలిచేకిపోయినారు.
అవునా
ఆవున్
మ్
నాకు చాలా భయం వేసింది మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా హర్రర్ మూవీస్
ఆహా లేదండి నేను హార్రర్ మూవీస్ కి ఎప్పుడు మూవీ ఆ థియేటర్స్ కి వెళ్ళను అనమాట నాకు ముందు చాలా భయం వేస్తది. ఇంక వెళ్ళినానంటే ఇంగ అక్కడ ఇంకా ఎక్కువ భయపడతాను అందుకే నేను వెళ్ళను. నార్మల్ మూవీస్ కి అయితే వెళ్
మీరు చీకటి మూవీ ట్రై చేయండి ఒకసారి
అవునా ట్రై చేస్తాను
అది కూడా హర్రరు హర్ర్ రు అంతగా ఏమి ఉండదండి
అవునులేండి మ్మ్ సరే అండి బాయ్.
ఓకే అండి బాయ్ అండి
ఊ